వాన్ని చూసి ఇంకొకలు నేర్చు కోవడం ఇంటికడ మలే
ఆ అంతే కదా ఎవరైనా అంత్ అంతే కదా సిస్టర్ నా ఫ్రెండ్ చేసిన్ తర్వాత నేను ఎందుకు చేయద్దు నాకేం తక్కువ. విట్లలాల్ల కాంపిటీషన్ చూసుకుంటాలు గానీ మరి కెరియర్ లోనైతే కాంపిటీషన్ చూ చూస్
ఇప్పుడు బాయ్స్ ఎట్లా తయారయయ్యారు తెల్సా సిస్టర్ ట్వంటీ ఇయర్స్ అయినా సరే సిక్స్టీన్ ఇయర్స్ అయినా, సరే ట్వంటీఫైవ్ ఇయర్స్ అయినా సరే ముగ్గురు కలిసి ఇగ ఏజ్ ఎప్పుడు డిఫరెన్స్ లేదు అబ్బాయిలు ఇగ వాళ్ళు ఇష్ ఇష్టం వచ్చినట్టు చేస్కుంటూరు.
అంతే ఇన్ని ఇన్ని చట్టాలు వచ్ నేయి ఇవన్ని వచ్చినా కూడా మల్ల ఫోన్లలా తెలుస్తేనే ఉన్నది. అయినా కూడా
అసలు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లగాల్లె సిగరెట్లు, మందు తాగుతున్నారు.
అవును సిస్టర్ నిజం మొన్ననయితే ఒకటి ఇంస్టాగ్రామ్ రీల్లా గంజాయి దాగి వచ్చిండో ఏద్ దాగా వచ్చిండో సార్నె కోట్టిండు అమ్
మా తమ్ముడు కూడా మా పిన్ని కొడుక్ సన్న కదా ఇందాకలో వాడు మంచిగ ఉండే స్కు కూల్ కి ఎల్లెటపుడు నాతో పాటు తీస్కెలేదాన్ని వాన్ని స్కూల్ టైమ్ లో మంచి సి ఉండు లాక్ డౌన్ హాలిడేస్ వచ్చాయి కద సిస్టర్ అప్పుడు
అవును
ఇగ ఆ టైంలో హ్మ్ ఆ టైమ్ లో ఊర్లోకి అందరు రావడం వల్ల అన్నయ వాల్లిగా వాళ్ళు తో తిరిగి వాడు చెడిపోయిండుసలు మొత్తం వాడిప్పుడు గంజాయి తాగుతడు. వాడికి ఇప్పుడు ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ ఇయర్స్
ఫిఫ్టీన్ ఇయర్స్ కి గంజాయి తాగిన వాళ్ళకు లైఫ్ మీద ఇగ ఎట్లుంటది సిస్ట లైఫ్ అంటే ఏం తెలుత్తది వాళ్ళకి
గంజాయి తాగుతాడు, ఆంటీలతో మాట్లాడతాడు.
వామ్మో
అక్కుమ్
అట్లాంటోళ్లతోటి ఇంకా
వాళ్ళ అమ్మనే ము ఆ త్రీ, ఫోర్ టైమ్స్ పోలిస్ స్టేషన్ లో పెట్టి కొట్టిపించింది.
వాళ్లమ్మనా మరి మారిండా సిస్టర్ ఏమన్న?
అంటే ఇగ ఇప్పుడు ఇగ బైటికిలేనియట్లే అంత ఇంట్లోనే ఉంచుతుంది. కొంచెం చేంజ్ అయినటున్నాడు అంతే.
హ్మచ్ ఎంత మనం ఇంట్లోంచిన కూడా బైటిక్ కొచ్చిన తర్వాత ఇంగ ఒక్కసారి వచ్చింది ఇంగ బొద్
పోదది అసలుకి పొదది గర్భమ్ చిన్నప్పటి నుంచి కొడుకు ఆన్ పోడు గాని ఇంకా గర్భమ్ చేసుకున్న
గర్భమ్ చేయద్దు ఏద్ అయితే అది రెండు పేట్లు పెట్టాలె.
తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి గని ఆ ఇప్పుడు ఆ తప్ తప్పు చేసినా గని తప్పు కదాని వెనకేసుకొత్తే ఇప్పుడు గింత తప్పు చేస్తాడు రేపు పొద్దున కూడా పెద్ద తప్పు తప్పు చేస్తాడు
ఔన పొయ్యేది ఇంగ మన మనపరువే గదా ఇప్పుడు.
ఇప్పుడమసలూ ఇప్పుడామ గుడా ఇప్పు మా పిన్న నామక్ గుడా భర్తలేడు
అయ్యో మరి ఆమెంజేస్తారు ఇంగా
ఇగ ఆమై కూడా ఇట్లనే కూలి పని అది అట్లా కానీ ఒక్క రోజు ఇంటికాడ ఉండకుండా పనికెళ్తది
అవునా
నా ఏమొచ్చిన ఇంటికాడుండకుండా పనికెళ్లి ఇగ వాళ్ళ బిడ్డని హస్టల్లోనే వేసింది ఇగ అట్లా జేయి చదివిపిస్తుంది
మరమ్మాయైన ఐనా ఓకేనా సిస్టర్ వాళ్ళమ్మనేమన్నా అర్థం జేస్కుంటదా
ఆ అమ్మాయ్ మంచిది సిస్టర్ ఆ చానా మంచిది ఉమ్ అంద్ కె మా అక్క ఇద్దరాడపిల్లలైతే నాకు ఊక ఆడపిల్లలైతున్నరని బాదపడుతది నాకేమో పాప గావాలని నాకుంది
ఉమ్ రేపటికడ మీ అక్కే సంతోష పడ్తద్ ఇద్దరాడపిల్లలైనా నన్ను మంచిగా జూస్కూంటాల్లనీ
ఇప్పుడాపిల్లలే జాబ్ జెస్తున్నారు ఒక్ ఒక్కోళ్లైనా మొగోళ్ళు జాబ్ జేస్నట్టుందా ఎక్కడైనా ఉమ్ ఉమ్
పెరుగుడు అంతే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఆజ్ జాబ్ ఈ జాబ్ అని జేత్తరూ పెళ్లెయింతరత ఒక్క వన్ ఇయర్ జేత్తాల్లు కథం ఇగ మళ్ళా మళ్ళో ఒచ్చి ఉడ్ ఊర్ వట్టుకొని ఉండుడే వేస్
ఆ అ మళ్ళా ఆటోల్ దోలుడొకటి ఇట్లాంకిచ్చుకుంటా ఆటోలు
ఆ మళ్ళీ లేకపల్ బస్సుల్దోడడం ఇవే సాఫ్ట్వేర్ ఏడవోయిందో ఏమో ఇంగా
నోళ్ళైనా పిజి చదివినోళ్ళైనా ఎవరైనా ఆటోలు లేపోతే కార్ తీస్కుని క్యాబ్ నడ్ప్
త్తే ఆగు ఔన్ సిస్టరీ ఎక్కువ డ్రైవింగ్ ఫీ-ఫీల్డ్ సైడే వోతార్రు ఎందుకో మరి
హ్మ్ ఎందుకు మంచిగా సూనడుపుకుంటా అమ్మాయిలకెల్ జూసుడు తాగుడు
హ ఇంగంతే ఇంగా నిజం సిస్టర్ డ్రైవింగ్ జేసెటోళ్లని గుడా నమ్ నమ్మెద్ అస్ అసల్ చేస్కోద్దు ఫస్ట్ ముచైట్నైతే అంటే ఓన్ యుంటే వేర్ గాని ఈ ఆటో దోలుడు ఈ బస్సు దోలుడు హల్లే ఎక్కడి ఎవలికి సైట్ గొట్టెద్దెల్వదు
హ్మ్మ్
ఎక్కడేం జేసేద్ మనకి తెల్వదు
ఆవును
అందుకే ఆలోచించాలి ఈ రోజులల్లోనైతే
ఉమ్ నేనా కాపోతే మా హస్బెండ్ ఊక డౌట్ పడ్తా గానీ కానీ తనట్ల జేయ్యడు
ఏమొ ఆఫీస్ల అంతేముండదు సిస్టర్ న నేననుకుంటాన్నా మాక్స్ తైతే
ఆహా ఉండద్ సిస్టర్ వాళ్లందరూ కంపెనీ వాళ్ళుంటారు గదా
ఆ అమ్మ కొంచమాటీటేమన్నైనా గూడ వాళ్ళు కంప్లైంట్ జెషి పిల్లన్కో జాబ్ బోతది ఎందుకనవసరవైన రిస్క్ ఫ్యామిలీ ఉంటే ఇక మ్యాక్స్ అయితే ఇక చేయడానికి స్కోప్ ఉండదు అందులో మళ్ళీ ఇంకా ఆఫీస్ ముచ్చట్లు అంటార ఇంకా ఆఫీసర్ల ఆఫీసొళ్ళని చూసుకుంటే సరిపోతది మందాకారరు అంతే కదా అది కూడా ఆలోచించుకోవాలి మనం
ఆహ్ మ ఆయనైతే ఇంటికి వస్తే ఆ నేనైతే నేనే ఎక్కువ డౌట్ పడతా గానీ నేను అట్లా చేయరు కావ నేనే ఏదొ పై పై కట్లా అంట
అంటే కొంచెం భయం ఉండాలి కదా మరి ఇ అంటే కష్టమైంది
పిల్లాడ్నీ ఇంటికి ఆ నేను ఇంటికి వెళ్తా అన్నాననుకో సరే వెళ్ళు అన్నాగాని ఎందు మ నన్ను పంపిస్తరు మళ్ళ రిటర్న్ అడుగుతా నేనే కొంచ్రం సైకో దాని లెక్క చేస్తా ఒకోసారి
ఇంకా భయపడి కంట్రోలో ఉంటాడు అప్
ఉ మ్
అంతే గా
ఇప్పుడు మా బాబుకు జలుబుయింది సిస్టర్ ఇంటి దగ్గర అయితే తగ్గిద్దేనేకి ఇంటి దగ్గర హాస్పిటల్ పడిద్ది గవర్నమెంట్ హాస్పిటలే పడిద్ది ఆయనకి
ఆహా
మందులు పడవ్ ఐతే వెళ్ళి చూపించుకో అంటే ఇప్పుడు డాక్టర్ జర్నీ చెయ్ దందే నేను వెళ్ళను అట్లనే ఉన్నా
ఆ
తగ్గింది కానీ
సండే అట్లా లీవ్ ఉండదా సిస్
ఉంటది సిస్టర్ సండే ఉంటుం
ఇంకేంన్నో ఓ రోజు చూసుకోని అండ్ సండే హాస్పిటల్ ఉండయి ఉంటాయా
గౌటు గవర్నమెంట్ ఉంటాయి కదా అంటే అ పెద్ద ఉ కానీ ఊర్ రు మోబదిగా ట్రైన్ జర్నీ చేయాలిగా హెచ్ వైడ్ నుంచి ఉ మళ్ళీ ఆయన ఎమ్మటే రిటర్న్ రావాలన్నా జర్నీ
మళ్ళీ అవును కష్టం అయిపోద్ది మళ్ళీ ఆ అన్నయ ఎల్ళగానే మళ్ళీ వర్క్ ఉంటది అంతేగా మళ్ళ అక్కడ డ్రైవింగ్ చేయాలంటే చేయలేరు
ఉ అయినా తగ్గిపోయింది నేబరెరర్ ఒకటి కొనుక్క రమ్మంటే కొనుక్కొచ్చిండు ఇగ ఇంటి దగ్గరే నేనే పెడుతున్నా అవి కొనుక్కొచ్చి మేడం రాసిచ్చారు డాక్టర్ జలుబు లిక్విడ్స్ అవి రాసిస్తే అవి కలిపి త్రీ టైమ్స్ పెడుతున్నా ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఈవినింగ్
ఉ హు
కొంచెం తగ్గింది ఇప్పుడు
అంటే ఇప్పుడు పాలేనా సిస్టర్ లేదంటే
పాయిగా పాలే దాపిస్తున్నా సిస్టర్ ఉగ్గు చెయ్యాలి
అ హా తింటాడ ఇపుడు
ఆ తింటుండు సే ఓ మొన్న చేశాగాని ఉగ్గు తిన్నడు అయిపోయింది మళ్ళీ ప్రిపేర్ చేయాలి
అంటే మీరు ప్రిపేర్ చేస్తారా అండి కొనుక్కొస్తారా
ఇంట్లోనే చేస్తా బియ్యం రైస్ ఉంటాయి కదా బియ్యం కడి గి పప్పులు కడిగి ఎండ పెట్టి వాటిని కొంచెం ఏంపి మిక్సీ పట్టాలి.
అవునా అంటె అవి డైజెస్ట్ అయితయా సిస్
కొంచెం వాము జీలకర్ర ఎయ్యాలి.
ఉమ్.
కానీ ఇప్పుడు సెవెన్ మంత్స్ ఇప్పుడు సెవెన్ మంత్స్. కాబట్టి అన్ని పప్పులు పెట్టట్లే ఓన్లీ బియ్యం పెసరు పప్పు.
అంతేనా.
రెండు రకాలవి పెడుతున్నారు నైన్ మంత్స్ అప్పుడు అవన్నీ పెట్టాలి.
ఆహా అదే చిన్న పిల్లలకు డైజెస్ట్ కాదాండి.
ఆహ్ అండ్ల జీడిపప్పు కలిపి బాదం పప్పు. పూ నెయ్యి అయన్నీ కలుపుతారు ఇంకా నైన్ మంత్స్ కి.
అవునా.
ఉమ్ కానీ మళ్ళీ అబ్బాయిలు తొందరగా. వాళ్లకు అరగదు సిస్టర్ తొందరగా.
అవును మళ్ళీ అరగకుంటే అదో ప్రాబ్లం అయితది.
కానీ ఎక్కువ తినిపియట్లేదు ఇగ.
ఉమ్.
ఒక రోజు తప్పించి ఒక రోజు తిన్పిస్త్.
ఉమ్ అంతే ఒక్క రోజు తప్పించి ఒక్క రోజు పెట్టడమే బెటర్.
రైస్ కొంచెం మెత్తగ చేసి అప్పుడప్పుడు తిన్పిస్తా.
రైసా.
ఉమ్.
తింటాడ మరి రైస్.
ఆహ్ తింటాడు మెత్తగ చేస్తే తింటడు. మెత్తగ చేస్తే తింటాడు మళ్ళీ. ఆహ్ బిస్కెట్స్ ఇవి తినిపించెదని కాని ఇగ దగ్గేనకాంచి పెట్టట్లేదు.
అవునా బిస్కెట్స్ అవును బిస్కెట్స్ ఎక్కువ పెట్టకండి సిస్టర్. జరా అండ్ల ఏం కాల్పుతారో తెల్వదు ఎం.
ఇగ అందుకని ఎక్కువ వాడొద్దు.
అదే మళ్ళా చానా చనా మంది ఆ బిస్కెట్. ఇట్లు తయారు చేసేదంట్లే ఈ కొవ్వు కలుత్తది ఆ కొవ్వు కలుత్తది అంటారు ఎందుకు అనవసరం. ఏమైన రిస్క్ ఇప్పుడే.
అదే రాగి జావా అవి చేద్దామని రాగులు విసుకొస్. వషము అవి పట్టించి జావ లెక్క చేసి తినిపియాలిగా రోజు.
మీకు చేయడం వచ్చా సిస్టర్ రాగి జావా.
ఏముంది సిస్టర్ మర్. ఆహ్ ఆహ్ ఉం ఇక్కడ ఉంట్ అంతే గదా.
ఆహా.
వెళ్తే మంచిగుంటాయి.
అవునా మా సైడ్ అవి ఏమి ఉండవు.
ఉహు.
ఉమ్.
ఎట్లే సిస్టమ్ మీరు హెచ్వైడి లోన ఉంటారా విలేజ్ లోన.
ఆహ్ విలేజ్ మాది హెచ్వైడి గాదు.
ఎట్ సైడ్ విలేజ్ లో.
ఉమ్ విలేజ్ ఏంటివి అంటే. ఎట్ల మీకు ఏం ఐడియా ఉంది
మాదైతే మహబ్ మహబ్బాద్ తెలుసు గదా తెలుసా కమ్మం కమ్మంమహాబ్బాలీ
ఆ ఏపీ సైడ్గా ఆ ఆ అటా మీది ఆహ్. మాది ఇట్ సైడ్ కాజీపేట్ ఉంటది.
ఆహ్.
ఆటో.
కాజిపేట జెంక్షన్ ఇంకా ఇండ్లో కాజిపేట జెంక్షనా ఆగిద్దిగా కాజుపేట దగ్గర
అవును చాన మంది అట్లనే అంటారు కాజుపేట జంక్షన్ కాజు
ఆ అదే మరి అదే తే ఎంది సిస్టర్కా
అదే ఆ నియర్బై ఉంటది మాది
ఆహ్
ఉమ్
ట్రైన్ లో ఏళ్తుంటే ఎక్కువ కాజుపేట దగ్గరే ఆగిది
ఉమ్ అవును మా ఫ్రెండ్స్ కూడా అంటారు కాజుపేట జంక్షన్ కాజ్పేట్ జంక్షన్ అంటారు
ఉహు చానాసేపు ఆగిద్ది గదా అక్కడ
అంటే అక్కడ క్రాసింగ్ పెడ్తారు ఇగ రోడ్డి అది ట్రైన్ ఇగా ఆగుతా ఉంటారు
తే
ఉమ్ వరంగాలు
ఉమ్ వరంగల్ తర్వాత నేక్కోండ తర్వాత కేసముద్రం తర్వాత మాదే ముబ్బల్ మీ పక్కన మూడు స్టేషన్ల తర్వాత మాదే మహబ్బల్
ఇంకా మే తర్వాత ఇంకా ఏంటి అది పెద్దపెల్లో ఏదో ఉంటదిగా
ఆహా కమ్మం కమ్మం
కమ్మమే ఓస్తదా డైరెక్ట్ మధ్యలోకి ఏదో స్టేషన్ ఉంటందనుకుంట సిస్
డో డోర్నకల్లా
ఆ కావచ్చు కానీ ఒకటైతుంటది చిన్నీది ఉ మ్యాప్లా కనబడతాయిక
అదే డోర్నకాల కమ్మం ఇహ్ ఆడ వరకే తెల్సిగా తర్వాత తెలియదు నాకు వర్కే తెలుసు
చేస్తె ఏంటిది కాల టెన్ మినిట్స్ అయిపోలే ట్వెల్ మినిట్స్ ఓచ్చింది మనది
ఆ చేస్తార సిస్టర్ మీరు
సరే చేస్తా